హలో
హలో
హయ్
హాయక్ వినిపిస్తుందా
ఏంచేలే ప్రస్తుతానికి కాలిగున్న పడుకున్న
అవునా
మ్ నువ్వు
ఆ నేను కూడా ఏం చేయట్లేదు ఖాళీగానే ఉన్నా
ఆవును
మార్నింగ్ నుంచి ఏం చేశారు ఆ తిన్నాను మీరు తిన్నారా తిన్న ఉమ్ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది.
ఆ ఉ బయట ఉన్నాను సార్
అవునా ఏం తిన్నారు?
పప్పు అన్
అవునా? ఆ మా హాస్టల్లో ఈరోజు ఏదేంటి పాస్తా చేశారు.
ఆ ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉందంట కదా ఎట్లా చేస్తున్నారు ఇబుడు
అవును అంటే మాముూలుగా అన్ని హాస్టల్స్ లో బంద్ చేస్తున్నారు ఇవి రోటీ చపాతీస్ అవంతా చేయడం బట్ మా హాస్టల్ లో ఏమో చేస్తున్నా నిన్న కూడా చేసారు చపాతీ
ఓకే అండి
నిన్న ఫోర్ థౌజండ్ పెట్టి కొన్నారంట.
ఆమ్ అదే మా అక్క వాళ్ళ సైడు రైస్ పెడుతున్నారంట ఓన్లీ
అవునవును. అది కట్ల పొయా కట్ల పోయ రెడీ చేసి పెడుతున్నారంట.
అవును.
పాత రోజులు మళ్ళ వెనక్కొస్తున్నాయ్.
అంతే కదా
అదంతా రీసైకిల్ అవుతా ఉంటుంది అన్నమాట మనకి
ఆ
ఉమ్
ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటాన్నే
అవున అవును అలానే ఉంది అన్ని స్టైల్స్ కూడా మన డ్రస్సింగ్ స్టైల్స్ అక్కడ అట్లనే ఉంటాయ్.
ఇంగ ఇప్పుడ్నుండి పాతయి కొత్తవి చేస్తున్నారు.
అవునవును. బానే అనిపిస్తది ఆ రావాలనుకోవట్లేదు నాకు ఈ జర్నీ చేయాలంటే మళ్ళీ ఈ బస్సెస్ ట్రైన్స్ నాకు అస్సలు సరిపోవట్లేదు అనమాట లాంగ్ జర్నీ అయితదా
అవును.
దుకు
వన్డేనే గదా అది ఉగాదికి
ఆ
వన్డేనే కదా లీవు
అవును అవును వన్ డేనే ఇస్తున్నారా ఇంకా వన్ డే లో మళ్ళీ మేము లీవ్ పెట్టుకోవాలి ఇక్క నుంచి రావాలనింటే కొంచెం ఆ మరి టైర్డ్ అయిపోతాం మళ్ళీ వచ్చి రాగానే మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళాలంటే కష్టమయితది
అవునవును. నువ్వేం చేస్ ఆ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను.
మ్ ఏం చేయట్లేదండి ఇందాకనే ఫ్రెండ్స్ తో ఇట్లా కాల్స్ మాట్లాడి కూర్చొని ఉన్నా ఇంకా మీకు చేసా ఏం చేస్తున్నారు అనేసి
మేమేం చేయన్లే అంత అక్క చెల్లెళ్ళం కుర్చొని కొంసేపు సవాల్ చేసుకుని కూర్చొని ఇప్పుడే ఇంటికి వచ్చినాను.
ఆ
వచ్చి ప పడుకున్నాన ఇప్పుడు ఫోన్ చేసిండే ఫోన్ రికార్ట్ చేస్నా ఉమ్
బోర్ కొట్టాదా ఇంటి దగ్గర
అంటే ఏదో ఒకటి ఉంటాది కదా వర్క్ ఏదో పని చేసుకుంటాను. ఓ కొద్దిసేపు క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ వింటుంటా.
అవునా అ మాములుగా మీరు అంటే బ్రేక్ టైంలో బోరింగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏం చూస్తారు?
ఎక్కువ ఫోన్ చూస్తుంటాను ఇన్స్టాగ్రామ్ రీల్స్
హూమ్మ్
ఇంక అంతే అంతకంటే ఏం ఉండదు. ఇంకా లేదంటే మా చెల్లల వాళ్ళ ఇంటికి వెళ్తాను. టాను మా మా మమమ్మోలింటికి వెళ్తాను.
ఓ అందరిల్లులు దగ్గరేనా మీకు?
మా అమ్మమ్మోల్ది ఇంటి ముందర అశ్వి వాళ్ళది ఎంత మా పక్కనే
ఓకే
హుమ్మ్
అంటే అందరు దగ్గర దగ్గరే ఉంటారనమాట అయితే
ఆ జాయింట్ ఫ్యామిలీస్
ఓకే మీ పనే బాగుంది మాకు అస్సలు ఎవరు దగ్గర దగ్గర ఉండరు మావంత దూరం దూరం అం త
ఆ
అలా ఉంటే బావుంటది ఇంట్లో ఏమైనా కర్రీస్ మంచిగా లేకపోతే మన ఇంట్లో అమ్మమ వాళ్ళ ఇంటికెళ్ళడం. పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం అక్కడ ఏం చేశారని తీస్కొని వచ్చి తీస్ తినడం అంత బావుంటది.
ఆ బావుంటుంది షాపింగ్ వెళ్తుంటావా ఎప్పుడన్నా?
ఆ షాపింక్కా వెళ్తుంట్ ఆ వెళ్తుంటా అప్పుడప్పుడు తక్కువ అంత ఎక్కువ వెళ్ళను చెప్పా కదా ఇంగా నాకు జర్నీలు చేయాలంటే అస్సలు నచ్చదు. ఇంక ఇక్కడ మేము ఉండే దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటదా ఆ ట్రాఫిక్ లో వెళ్ళి ఆ బస్సెస్ పట్టుకొని వెళ్ళి రావడం కన్నా మంచిగా తినేసి పండుకోవడం చాలా బెటర్.
అది బెటర్ ఆ
కానీ లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ లేదు రీస్ సెంట్ గానే జాయిన్ అయినా.
వంకాయ
ఆ రీసెంట్ గనే జాయిన్ అయినా ఇంకా.
ఊమ్
ఏదో ఒకటి చేసుకోవాలి వంటా
హుమ్
లేదు రాదు
అవునా ఆ చేస్తాన్నా
ఊమ్ నేర్చుకోవాలి మన కోసం మనం వండుకొని తిన్నికైన రావాలంటారు కదా
అవునవును
ట్లో వాళ్లకేం ప్రాబ్లమ్ లేదు యూట్యూబ్ ఉంది
హ్ యూట్యూబ్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు.
కావచ్చు నీకే వంట బాగా చేయడం వచ్చు
ఆ గుత్తి వంకాయ బాగా చేస్తా
గుత్తి వంకాయ నా
ఆ నాక్కూడా చాలా ఇష్టం నేను మమ్మీ దగ్గర నేర్
హమ్ అంటే మాక్సిమం తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళన్ దరికి గుత్తొంకాయ ఫేవరెట్టే ఉంటది కదా
మా ఇంట్లో అందరు ఇష్టపడతారు అది ఎక్కువగా ఎక్కువ అదే చేసుకుంటాంటం ఊమ్
ఇంకేంటండి ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు?
నచిన్న తమ్ముడు చదువుకుంటున్నాడు.
వావ్ మంచి పిల్లోడు ఆదివారం కూడా చదువుకుంటున్నాడంటే
ఎగ్జామ్స్ ఉన్నాయి అని చదువు
ఓకే అవునా ఓక అవును ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయేమో కదా
ఆ జరుగుతున్నాయి కదా ఇప్పుడు
ఓకే ఇంటారా అబ్బాయి
లేదు లేదు ఏం సి ఏ చేస్తున్నాడు
కే
హ్మ్
ఇంకేంటి మూవీస్ ఏం చూడరా మీరు ఖాళీ టై లో
చూస్తా అంటాను తక్కువ ఎప్పుడన్నా చూడాలనిపించినప్పుడు చూస్తు ఉంటాను
ఓకే మీ ఫేవరెట్ హీరో
ఎన్టీఆర్
అహా ఏంటియార్ నా అల్లు అర్జున్ ఇష్టం బట్ ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం బాగా యాక్ట్ చేస్తారు కానీ నాకు స్పెసిఫిక్ ఇంకా అంటే అల్లు అర్జున అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట
ఆహా
హ్మ్మ్
హ్మ్
ఎన్టీఆర్ జయలావకుష మూవీ బాగుంటది కదా
ఆ బాగు బాగుంటాయి ఆల్మోస్ట్ వన్ మూ
అన్నీ బాగుంటాయి బట్ నాకు దాంట్లో స్పెసిఫిక్ గా అంటే త్రీ రోల్స్ ప్లే చేశారు కదా నాకు బాగా అనిపిస్తు ఇదనమాట నాకు ఆ ఐబ్రోస్ అంటే బాగా ఇష్టం అనమాట ఎన్టీఆర్వి
ఆ
అ బాగా యాక్ట్ చేస్తా
అల్లు అర్జున్ గాని డాన్స్ బంటది
అల్లు అర్జున్
అల్లు అర్జున్ పేరు చెప్తానే డ్యాన్సు
అవును అంటే ఏంటి అర్ అల్లుు అర్జున్ రాంచరణ్
తడ
ఉమ్మ్మ్
ఆ డైలాగ్స్ కి చూడొచ్చు సినిమాలు
అవునవును ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ముగ్గురు డడాన్స్ బాగా చేస్తారునమాట మన తెలుగు ఇండస్ట్రీలో
మన బెంగళూరుకి కూడా వచ్చినడు కదా ఆయన ఎన్టీఆర్
హాస్పిటల్ కి వచ్చిన్నారంట ఏదో నేను నా నాకు ఐడియా లేదు తెలుసా మా మమ్మీ చెప్పారనమాట
అవును అదే వచ్చారని రీల్స్ లో చూసను
హ్మ్ వును నేను కూడా నెక్స్ట్ డే చూశారు రీల్స్ లో ఓకే ఎన్టీఆర్ వచ్చాడా కిమ్స్ హాస్పిటల్ కి అని అప్పుడు తెలిసింది నా నాకు
ఆ
ఫేవరెట్ హీరోయిన్ ఎవరు
కాజల్ ఉండే అప్పట్లో ఇప్పుడు అంతెం లేదు
ఏ నాక్కడ కాజల్ అంటేనే ఎక్కువ ఇష్టం అప్పట్లో ఆమె ఆ అప్పట్లో ఆమె క్రేజ్ మామూలుగా ఉండేది కాదు బాగుంటుండే ఇంక ఇప్పట్ హీరోయిన్స్ అంటే నాకు కూడా అంత స్పెసిఫిక్గా ఎవరు అంత రచ్చరు
ఏమో కొత్తగా ఒక సినిమా వచ్చి
ఆ అదే కదా వీళ్ళు యాక్టింగ్ కన్నా ఇంకా ఏక్ ఓవరాక్షన్ ఎక్కువ చేస్తారన్నమాట
ఆ
అందుకే నాక్ అంత స్పెసిఫిక్ గా ఎవరు నచ్చరు అన్నమా
ఆ రవితేజ గాని ఇష్టం అయిన్
ఆ మాస్ మహారాజ్ ఉమ్ జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు అని అంటే అది
ఆ ఆయన ఫస్ట్ మామూలు నార్మల్ గా చేస్తుండ సైడ్ క్యారెక్టర్ నుండి చేసుకుండా వస్ స్తే ఆయన హీరో అయినాడు
తనకంటూ ఒక నేమ్ ని తీసుకొచ్చాడంటే అది చాలా గ్రేట్ విషయం
ఆయనకు కూడా అమ్మాయిలు ఇండిపెండెంట్ గా బతకాలంటే ఇష్టం అంట
ఓ ఓకే
ఒకరి మింద నిల్వ ఒకరి మీద ఆధారపడకుండా బతకడం అంటే ఇష్టం నాకు ఆడపిల్లల్లో ఏంటే ఇంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు నేను
ఓకే పళ్ళ కొడు కూడా వాళ్ళ కొడుకు అండ్ త్రివిక్రమ్ కొడుకు కూడా ఇది ఏంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వర్క్ చే స్తున్నారంట
ఆ బుడ్రావతి సినిమాలోనే తీసినాడు కదా ఆయన కొడు
ఆ అదే అదే డైరెక్షన్ దాంట్లో వర్క్ చేస్తున్నారు నేర్చుకుంటున్నారు వర్ కు అనేసి చెప్పుతుండే విన్నా ఉ
ఎట్లుంది అక్కడ వాతావరణం
వాతావరణమా అసలు భారీగా ఉంది ఎండలు మామూలు ఎండలు కాదు ఇంకా ఫుల్ సమ్మ రాకనే చాలా ఎండలు ఉన్నాయి
ఉమ్ ఆ ఎండలకే చనిపోవచ్చు బయటికి పోతే ఇంకా వస్ తవరాలేమన్నట్టుంది ఇపుడు
అవును అసలు అల్లాడిపోతున్నాం ఎంత చలి ఉంటందో నార్మల్గా వింటర్ అప్పుడు
మార్చ్ లో ఇంగా ఇది మార్చే మార్చికి ఇట్లా ఉంది ఇంగా ఏప్రిల్ మే ఇంకెట్ల ఉంటు డునా
ఇంకేంటి
ఉమ్ ఇంకెన్ ఇంకెక్కడికి వెళ్ళలేదా ఇంగా
లేద లేదండి ఎక్కడికి వెళ్ళను నేను హ
ఈవినింగ్ అట్లా బయటకి అట్లా ఏం పోరా ఫ్రెండ్స్ తో
ఎక్కడికి వెళ్ళట్లేదు నేను వర్క్ వేలోచ్చేటప్పటిక ఈవినింగ్ అయిపోతదా ఇంగ ఈవెనింగ్ ఎయిట్ అయిపోతాది ఇంగ ఆ టైంలో తిని పడుకుం
ఇంట్లోనే ఇంగ రూ రూమ్లోనే ఇంగా కొద్దిసేపు అట్లా బయటికి పోయి వస్తే ఫ్రెష్ గా ఉంటది మైండ్ ఫ్రెండ్స్ అట్లా అలవాటైనారా అక్కడ
ఆ ఇప్పుడు అసలు టైం సరిపోవట్లేదు మాకు
విలేజా మీది టౌనా
ఆ
విలేజా టౌనా
టౌన్ లో ఉంటుందనుకుంటా
అంటే ప్రజెంట్ టౌన్ ఉన్నావులే మీది నియర్
కుంట ఉంటుంది
ఉ
పంటూరుతైలోనే ఉంటి అంటే రే ఇన్ బిట్వీన్ పట్టురుకి సిటీకి మధ్యలో ఉంటుందన్నమాట
ఆ ఓకే ఏదంటే ఇష్టం ఎక్కువ నీకు పల్లెటూరంటె ఇష్టమా టౌన బాయ్
హలో
హలో హలో హలో బాయ్ హాయ్ హలో హలో హలో
హలో
హలో